నమస్కారం అండి
నమస్కారం అండి ఎలా ఉన్నారు.
ఆ బాగున్నామండి మీరు బాగున్నారు
చాలా బాగున్నామండి చెప్పండి ఏం చేస్తున్నారు.
ఏం చేయలేదండి ఖాళీగానే ఉన్నా మీరు.
నేను కూడా అంతే అండి ఖాళీగానే ఉన్నాం ఏం తిన్నారండి.
నిన్న కారం చపాతి మీరు.
నేనైతే ఇప్పుడే మా అమ్మగారండిన పిండి వంటలు తింటున్నానండి.
ఓకే అండి.
అ ఓకే
చెప్పండి ఏం తెలుసుకోవాలని అనుకుంటున్నారు.
మనం పిండి వంటల గురించి మాట్లాడుకుందాం అండి.
ఓకే
ఇంటి వం టలు పిండి వంటలు
ఓకే
వాటి గురించి మాట్లాడుకుందమా అండి
ఓకే అండి చెప్పండి.
అంటే చిరుధాన్యాలు వాడతారా అండి.
ఆ వాడతామండి.
ఏమేమి వాడతారండి
ఏమేమ్ అంటే పెసలు రాగులు జొన్నలు సద్దలు
ఓ అవునా ఎమేమ్ చేస్త కుంటారండి వాటితో మీరు.
రాగులతో రాగి మాల్ట్ చేస్తాము రాగి సరి మరి జొన్నలతో రొట్టెలు చేస్తాము సద్దలతో రొట్టెలు చేస్తాము హోమ్మేడ్ ఫుడ్స్ బాగా చేసుకని ఉంటామండి మీరు.
అవునండి మేము కూడా చిరుధాన్యాలు బానే వాడతామండి. మేమైతే రాగూలతో చాలా రకాలుగా చేసుకుంటామండి.
అవునా ఏమేమ్ చేస్తారు రాగులు తో
దోస వేస్తాం రాగి ఇడ్లీలు వేస్తాం మరి రాగి నోడు బ చే
అంటే రాగితోే రాగులు ఒక్కటే యాడ్ చేస్తారా లేకపోతే దాంట్లోకి ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ అన్నీ యాడ్ చేస్తారా
రాగి నూడిల్స్కి వచ్చేసి కొత్త రాగులు ఉంటాయి కదండి వాటితో చేస్తాం అన్నమాట. దాన్ని అంటే స్పెష అవునండి
అదేలాగా నేను ఎప్పుడు వినలేదండి
అంటే దాన్ని అంటే నూడిల్స్ అంటే దాన్ని ఇంగ్లీష్ నూడల్స్ అంట కానీ తెలుగులో దాన్ని వచ్చేసి అదొ ఒక సాంప్రదాయమైన వంటకం అన్నట్టు చేస్తారండి యాక్చులీ కొత్త రాగులు వచ్చినప్పుడు దాని రాగిపిండి మాత్రమే వేడి నీళ్ళళ్ళో పోసి దాన్ని అంతా ముద్దలాగా చేసి అంటే అది చికిరాలు పావు తడి కదండీ చెట్లాల్ పౌ దాంట్లో ఒత్దుతారండి దాంట్లో కి బెల్లం పాంచి బెల్లం వాటర్ పాంచి దాంట్లోకి నువ్వుల పొడి నువ్వులు కొబ్బరి అంతా పొడిపోట్ ఈ బెళ్ళం సి ఆ పొడి చలుకోని ఆ నూడిల్స్ ని ఆ పానకం పోసుకొని తాగుతూ తింటూ ఉంటారు అనమాట అంటే ఇట్స్ ైక్ ఎ స్వీట్ డిష్ న్న మాట
అవునవునవు ఇంట్లో తయరు చేసే ఆహారాలు ఏమైనా కానీ ఆరోగ్యానికి చాలా మంచిలేండి
డి అంటే మీ సైడ్ చేస్తారా అండి అలాంటి వంటకాలు
ఎప్పుడు మీరు చెప్పిన వంటకాలు అయితే ఎప్పుడూ ట్రై చేయలేదు ఫస్ట్ టైం అంటే చూశాను కానీ రాగితో ఇలా చేస్తారని తెలియదు డిఫరెంట్ వంటకం నేను కూడా ట్రై చేస్తా సరే నెక్స్ట్
అది కొత్త రాగులతో చేస్తేనే బాగుంటుండి యాక్చులీ ముందయితే ఆ మా అమ్మమ్మ గారు అలా వాళ్ళు చేసే వాళ్ళు అన్నమాట అప్పుడు బాగా తినేవాళ్ళం ఇప్పుడు మాకు మాకు అదే అలవాటైపోయిందనమట ఎప్పుడైతే కొత్త త్తగ పంట వస్తుందో అలాంటి మాత్రం చేస్తాం అన్నమాట
కర్ణాటక సైడ్ ఈ ఫుడ్ బా తింటారు
ఏంటండి
అంటే కర్ణాటక సైడ్ అలాంటి వాళ్ళు ఫుడ్ బా తింటారు
లేదండి మేం ఆంధ్ర వాళ్ళమే
ఓకే ఓకే అలా చెప్తా ఉన్నామండి
అవునండి అక్కడి వాళ్ళై, అయితే ఎక్కువగా రాగిపిండి వాడతారు అండి అంటే ఎక్కువగా, చిన్న చిన్న రాగి ముద్దలు చేసుకొని తింటారు అన్నమాట వాళ్ళు, సైడే వాళ్ళు రాగి పడి బాగా వాడతారు,
అంటే రాగుల్లో పోషక విలువలు ఎక్కువగా ఉంటాయి, కాబట్టి మంచిగా,
అవునవును ఇకా సదు పిండితం మ ఏమైతే అది ఏంది చలివిడి చేస్తామండి, తెలుసా మీకి,
ఆ ఆ తెలుస అండి మేము కూడా చేసుకుంటా అంటాం ఇంట్లో, అంటే హోమ్ మేడ్, ఫుడ్స్ అయితే మనకు శుభ్రంగాను మరియు, శరీరానికి ఔషక అవసరమైన పోషకాలు అందుతూ ఉంటాయి. జీర్ణక్రియ ఆరోగ్యకరమైన ఉంటాయి, పపాలి కాబట్టి హోమ్ మేడ్ ఫుడ్ సే చా బాగా ప్రీ ప్రిపేర్ చేయాలి,
అవునండి అయిన, అవే అంటే మన పిండి వంటకాలు అంటేనే, ఇప్పుడే మన సాంప్రదాయానికి, సాంప్రదాయ బద్ధకంగా ఉంటాయి కదండీ, ఊ దానికి తోడు పండుగల, అప్పుడే మనం ఎక్కువగా పిండి వంటలు చేస్తాం కాబట్టి, మన అంటే రిలేటివ్స్ కాని బంధం బంధుత్వం పెరడానికి కూడా అందరు కలిసి మెలిసి చేసుకుంటాం కాబట్టి, బంధం బాగా గట్టిపడ్డానికి, కూడా అవకాశం ఉ
ఊ ఏమంటే అంటే, కుటుంబసభ్యులు అభిరుచికి అనుగుణంగా మనం చేస్తఉంటాంకాబట్టి చానా, మధురంగా ఆరోగ్యకరంగా ఆ తింటారు, ఎస్ కరెక్ట్
అవునా ఇంకా చిరుధాన్యాలతో మీరు ఇంకా ఏమన్నా వంట, వంటకాలుచేస్తారా అండి,
టె అంటే పప్పు అంటే కంది బేళ్ళతో పప్పు చేస్తా ఉంటాం పెసారి,
చిరుధాన్యాలు అండి ఇవే రాగులు సాములు సద్దలు
ఓకే ఏం మ్మ్
కొర్ర దోశ సూపర్ ఉంటుంది తింటారండి అ తిన్ ఆ
చిరుధాన్యాల్లోకే వస్తాయి కదండి కందులు పెసల్లు అవన్నీ
అవి పప్పుదాన్యం కదండి
అవునండి కదా సారీ సారీ
అది కందిపప్ ఉ ఉద్దిపప్పు శనగపప్పు ఇవన్నీ పప్పుధాన్యం అన మాట చిరుధాన్యాలంటే చిన్న చిన్న బ్ ధాన్యాన్ని చిరుధాన్యాలు అంటారు అనమాట
రా ఎదండీ మిరడిండిదీ
కొర్రలతో దోస సలు
దోశలా హ హ ఎప్పుడు తినిందిలేదు మేము కొర్రతో కొర్రనం మేమన్నా టేస్ట్ చేసానేేమో కానీ దోశలు అయితే తినింది లేదండి మేము ఆ తిన్లెదు
కొర్ర దొశలు కూడ చాలా బాగుంటాయండి
ఫుడ్స్ తింటారు మీరు బాగా చాలా స్ట్రాంగ్గా ఉంటారు అట్లయితే
అవునవును కొంచెం హెల్తీగానే ఉంటామండి పర్లేదు
మ్మ్ జంక్ ఫుడ్ అలా అవాయిడ్ చేస్తా ఉన్నార్ అట్లయితే జంక్ ఫుడ్ ఓన్లీ హోమ్ మేడ్ ఫుడ్
జంక్ ఫుడ్ కూడా తిం టుంటాం అండి అలా బైటికెళ్ళినప్పు ప్పుడు అలా అంటే ఎప్ ఆ ఎలాయినా అవునవును
మ్మ్
మొస్టలీ నైంటీ పర్సెంట్ ఇంట్లో ఫుడ్డె తింటాం ఎక్కువకా ఇంట్లో పిండివంటలంటే చేస్తూనే ఉంటాం కదా అంటే కజ్జకాయలంట అట్లు
ఇంట్లో ఏం ఇంట్లో ఏది చేసినా కూడా హోం మేడ్ ఫుడ్ అది స్వీట్ ఎక్కువైనా తక్కువైనా హోం మేడ్ ఫుడ్ టేస్టీ ఫుడ్ ఆరోగ్యకరమైన ఫుడ్
అవునవునండి మీరు లడ్డూలులాంటివన్నీ బాగా చేస్తుంటారా
మేము స్పీడ్ తినమండి ఇంట్లో ఎక్కువ ప్రిఫర్ పిల్లలు తినమని ఇంట్లో వాళ్ళు కూడా ఎక్కువ చేయరు సేటు నైటి నైన్ పర్సెంట్ నైటీ పర్సెంట్ హార్టే అండి మేము పర్చేస్
మేమైతే తిప్పదత్తాలు కూడా చేస్తాం కాకపోతే మేము చక్కెరకి బదులుగా బెల్లం వాడి బాగా చేస్తాం
ఓకే ఓకే
అ అంటే చిన్నపిల్లలకి బాగా బలంగా బలంగా మారతారని చెప్పేసి అవే ఉద్దిలడ్డు చేస్తారు కదా సున్నుండలు
ఆహా ఓకే
రాజీ
అయినా కూడా దానిలో ఎక్కువ స్వీట్ ఉంటది కదండి నలా తింటారు మీరు
బెల్లం వేస్తాం కదా బెల్లం తినొచ్చు కదండి దాంట్లో ఐరన్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది అంటారు కదా బెల్లం తింటే మంచిది అనిది అంటారు కదా అంటే ఆ మినిమం స్వీట్నెస్ కోసం అనమాట మినిమం స్వీట్నెస్ అన్నా ఉండకపోతే పిల్లలు తినరు కదా బయట వాడే స్వీట్స్ లేక రే చక్కెర కంటే మనం ఇంట్లో వేసుకునే బెల్లం మంచిదే కదండి
కానీ స్వీట్ వాళ్ళకి హ్యాండ్సప్ ఇంకా అండి మీరు ఆహార యొక్క ప్రాముఖ్యత కితా బాగా తెలియజేశారు కానీ ఆ ఏ ఆహారంలో ఏమేమి పోషకాలు ఉంటాయ అని కొంచెం వివరిస్తే మేము కూడా దాన్ని ఎక్కువ ప్రిఫర్ చేస్తాం
పోషక విలువల గురించి అంత తెలియదు గాని అంటే ఏవి తింటే మంచిది అని మాత్రం ఒక అవగాహన ఉందండి అంటే దేనికి మంచిది అనే దాన్ని అంటే ప్రధానం ముఖ్య కారణం అనేది తెలియదన్న మాట
ఓకే ఓకే
పర్టికలర్ గా మంచిది అనేది తెలీదు కానీ ఇవి తింటే అస్ శరీరానికి మంచి చేస్తుంది ఇవి తింటే బలంగా ఉంటారు అని మాత్రమే తెలుసు ఇప్పుడు నువ్వులు ఇప్పుడు శని గింజలు వీటితో కూడా మనము వంటలో వాడుతూ ఉంటాం కదా శనీ గింజలు నువ్వులు తినడం వల్ల దాంట్లో ఐరన్
హైడ్రేట్స్ అని కానీ ప్రోటీన్స్ కానీ కొవ్వు పదార్థాలు కానీ విటమిన్లు కానీ చలవలాలి అలాంటివన్నీ ఉంటాంటాయి కదా
అవునవును
అవన్నీ ఈక్వల్గా తీసుకుంటా ఉంటారా లేకపోతే అప్పుడప్పుడప్పుడప్పుడు తీసుకుంటా ఉంటా అంటార
క్యాలిక్యులేట్ చేసైతే ఎప్పుడు తినమండి
కాదండి క్యాలుక్యులేట్ చేసైతే కాదు కానీ క్యాలుక్యులేట్ చేస్తారు అని కాదు అంటే అలాంటివి కూడా తీసుకుంటా ఉంటారా అన్ని అంటే ఇప్పుడు మీరు స్వీట్ పరంగా చెప్తు ఉన్నారు కదా హోమ్ మేడ్ ఫ్రూడ్స్ అలా కాకుండా ఇవి కూడా ఈ పోషకాలు కలిగినటివి కూడా మీరు ఆహారం లేక యాడ్ చేసుకుంటారా అని అడుగుతా ఉన్నా
అలా అదే చెప్తున్నాం కదండి పటి ర్గ వాటిని క్యాలుక్యులేట్ చేసైతే తినం కానీ నార్మల్ ఇవి తింటే ఇవిష్ తింటే హెల్ యంతె ఉంటుంది కదా అంటే మనకి దాని ప్రాముఖ్యత అనేది పర్టికులర్ గా గుర్తుపెట్
ఓకే
దాన్ని బట్టి తింటూ అన్ హెల్తీ ఫుడ్స్ చాలా మటుకు చాలా రేర్గా తీసుకుంటాం అనమాట అంటే బయట జంక్ ఫుడ్ అనేది చాలా రేర్ గా తీసుకుంటాం అనమాట
ఓకే ఓకే ఆహారపు అలవాట్లు ఏ టైంలో ఏమేమి పాటించాలి అనేది కూడా కొంచెం వివరిస్తారా
ఆహారపు అలావాట్లా అంటే మధ్యాహ్నం పూత మనం
టైం టైమ్ టు టైమ్ అనేది ఇలా ఉంటాయి కదా
పొద్దున లేచినా పొద్దున్న లేచినా ఒక వన్ అవర్ లోపలే మనం ఆ టిఫెన్ చేయడం చాలా మంది అంటే అల్పాహారం తీసుకోవడం చాలా మంది పొద్దున్నే గానే ఒక గ్లాస్ వాటర్ తాగడం గోరువెచ్చని అయితే మరీ మంచిది మధ్యాహ్నం పన్నెండు నుంచి ఒంటి గంటలో లే తినేయాలి అంటే మనం అన్నం తక్కువగా తీసుకుని కూరలు ఎక్కువగా ప్రిపేర్ చేయాలండి కూరలు ఒక మూడు నాలుగు రకాలు కూరలు వండుకొని తింటే బాగుం కూరలు వండుకునే టప్పుడు కూడా ఆయిల్స్ శాతం మనం తగ్గించాలనుకున్ దాంట్లో కొంచం నువ్వులు పొడి చి మిర్యాల పొడి ఇలా ఇలాంటివి ఎక్కువగా వేసుకుంటేయినా నూనె మన తక్కువగా పడుతుందనమాట ఆహారం రుచి అనేది బాగా పెరుగుతుంది. రోజుకి ఒక మూడు లీటర్ లగా వాటర్ తీసుకోవాలి. మినిమం టు మినిమం త్రీ టు ఫైవ్ లీటర్స్. వాటర్ తాగాలి. నైట్ ఇప్పుడు సెవెన్ లోపలే డిన్నర్ చేయడం చాలా మంచిదండి.
ఓకే అండి. మీది మీ కాల్లో నా దాంట్లోనో నాయిసి నాయిస్ వాయిస్ వస్తాందండి.
ఇప్పుడు అండి.
ఆ ఇప్పుడు ఓకే.
ఓకే.
ఇంకేమిటంటే ఇ ము ప్చ్ అంటే ఫైనల్గా ఏం చెప్పాలనుకుంటా ఉన్నారు.
ఇంట్లో ఫుడ్డే చాలా మంచిదని చెప్తామండి.
ఓకే అండి.
ఓకే అండి. మీ విలువైన సమయాన్ని కేటాయించ్